విన్పిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకి
మి వాయిస్ కొంచెం లోగా ఉం
అవున ఇప్పుడు
అ ఇప్పుడు విన్పిస్తుంది
ఆ బావున్నారా
ఆ బాగున్నామ్ మీరు బాగున్నార
ఆ బావున్నాం ఏం చేస్తున్నారు
నేనా ఇప్పుడే తిన్నాను ఇలా కూర్చొని మీక్ ఫోన్ చేసాన్
అవునా ఏం తిన్నారు బావున్నానండి బావున్నా ఏం తిన్నరు
నేను పొక్కనాం తిన్నా మీరు ఏం తిన్నారు
చపాతి కర్రీ అండి
ఎమ్ కర్రి అండి
ఏం కర్రీనో అది గుర్తులేదండి
ఆ ఇప్పుడె తిన్నారా అప్పుడే గుర్తుకు లేదా
అంటే తిని టూ అవర్స్ అయిపోయింది అప్పుడె మధ్యాహ్నం అంటే ఒక గంటకి తిన్నాను గుర్తులేదు మర్చిపోయినాను ఏం తినాలి ఏం తెలిదు ఏదో అం నేనా లేదండి మా అమ్మ చేసింది
మీ అమ్మాయి అందుకే స్క్వేర్ మీరు జేస్తే ఈసారి గుడ్ తుగుంటునే మీరే చేయన్
ఆ చేస్తానండి అంటే నాకంతగా కుకింగ్ రాదు లేదంటే జేస్తాంటి నాక్ తెలిసిందల్లా ఒక్కటే అండి ఉప్ ఉప్మా ఒకటే చేయడం తెల్సండి నాకు మిగితవేం తెలీదు
ఉప్మా చేసేది ఒకటేనా ఆహా రాదు రాదు నేను నె ర్చ్కొంటాన్
కోల్ల కదండి మీరు గాని
నాకి దోశ ఏసేక్ వచ్చండి దోస చెట్
దోశ చెస్తార అయితే మీరు
ఆ వేస్తాను
అవునా వేస్ అండి నాకు అది కూడా రాదండి దోశగాని అదొకటే వచ్చా ఇంకేమైనా వచ్చా అండి
ఇంకా చిన్న చిన్న వస్తాయి కర్రీలు
కర్రిల ఏం కర్రీలు
పొప్పు చేసేకోచ్చు
పొప్పు వావ్ రసం ఎమ్ మీదేమైనా అంటే రూమ్ లో ఉంటారా లేదంటే ఇంట్లోనేనా
ఇంట్లో మమ్మ నేర్పించిందండి
ఓ అమ్మ నేర్పించిందా ఒక్ ఓకే ఓకే మంచిదండి నైస్ మాకే అమ్మ నేర్పిస్ స్తుంది కానీ మేమే నేర్చుకోమండి
అందుకే అండి మా అమ్మ నాకు నేర్పిస్తుంది
ఓ అవునా నేర్చుకోండి మంచి పనే కదా అమ్మకి హెల్ప్ చెయొచ్చు బాగా అమ్మలేనప్పుడు కానీ మీరే చేస్ కొని తినొచ్చు కదా
ఆ చేస్తాను నేను అట్లాగాని చేశాను చనా సార్లు
చికెన్ రాదా మీకి
చికెన్ అంటే వస్తుంది రెండు సార్లు ట్రై చేసా అంత బాగ్
ఓ చేసారు అన్ అంటే టేస్ట్ రాలేదా ఇంకా అంటే ప్రాక్టీస్ మనం ఎన్నిసార్లు ప్రయత్నిస్ అంతే అంత మంచిగా వస్తందండి
మీకు ఉప్మా బాగా వచ్చా అండి మ మీరు ఉప్మా బాగా వేస్తారా మరి
ఉప్మా ఊ అండి నాకు అదొక్కటే వచ్చు ఉప్మా ఒకటే వచ్చండి ఎందుకంటే ఈజీ త్వరగా చేసేయచ్చు కదా అందుకే అది ఒక్కటే నేర్చుకున్నాను నేను ఇంక అన్ని డిఫికల్ట్ నాకి అన్ని చేయలేను నేను ఇంట్లోనే ఉంటా అమ్మతోనే ఉంటా కానీ ఏమంటే జస్ట్ హెల్ప్ చేస్తా అంతే కూరగాయలు కట్ చేసి ఇచ్చేది పాత్రలు తోమేది అలాంటివి మాత్రమే చేస్తాను మళ్ళీ ఇట్లా వంటలన్నీ మెయిన్ టాస్క్ అన్ని చెయనండి నేను
అమ్మగారు నిన్ని బాగా చూసుకుంటన్నారు
బాగా ఆ బాగా చూసుకుంటారండి అఫ కోర్స్ చూసుకోవాలి కదండి కూతురు అన్నాక
అదే అదే గారభంగా పెంచుతున్నారు
గారభం అయ్యో లేదండ్ అండి మళ్ళీ గారభమం ఏం లేదు మేము యాక్చువలీ పొలానికి కూడా పిల్చుకోపోతారు పొలంలో కూడా పనులు చేస్తాం మేము కానీ కుకింగ్ అంటే నేను కొంచెం దూరంగా ఉంటాను అంతే నాకు నచ్చదు కుకింగ్ చేయడం ఎందుకంటే నాకు మా అమ్మ చేసేది మాత్రమే తినాల అనిపిస్తుంది
ఏమండి మీరు చేస్తే తినలేరాా
అంటే నేను చేసిన తినేల్ తిన్ అంటే అట్లా అనీ కాదు కాని ఏమో నాకు మా అమ్మ చేతి వంట అంటే నాకు ఇష్టం చాలా అట్లా మీకు మీకు మీ చేతి అంటే ఇష్టమ అమ్మ చేతి అంటే ఇష్టం అండి
నాకు మా అమ్మ చేతి వంట అంటే ఇష్టం మా అమ్మకి నా చేతి వంట అంటే ఇష్టం
అబ్బా ఏమన్నా చెప్పారా అండి
నేనేం చెప్ప
అమ్మ చేతి వంట మీగి ఇష్ట ఇష్టం ఈ చేతి వంట అంటే అమ్మకి ఇష్టం నిజంగా నైస్ అండి చాలా బాగా చెప్పారు అయితే మంచి కుక్ అన్నమాట
ఆ మంచి కుక్ కాదు కుక్ అంతే
అవునా అయితే చెయ్యడి ఇంకొకసారి ట్రై చేయ ఏమి
త అండి
కాదు ఓ మాకే ఇస్తారా ఓ అవునా అట్లాంటారా నేన అంతా మళ్ళీ టేస్ట్ నాక అంత తెలిసేలేదులేండి
నా చికెన్ ఒకసారి తింటే తెలుసు లేండి టేస్ట్ అంతే ఎట్లా
అవునా అంటే మీరు ఎక్కువ స్పైసీ ఎస్తారా లేదంటే నార్మల్ మీడియం చేస్తారా అండి
అంటే మనం తినేదాన్ని బట్టి మేం ఇంట్లో అయితే మీ తింటారు మా ఫ్రెండ్స్ ఉన్నప్పుడుయితే ఎక్కువ
అంటే నేను స్పైసీ ఎక్కువ తినానండి అందుకే అడుగుతున్నా మళ్ళీ మీరు స్పైసీ ఎక్కువ వేసిస్తే తినమంటే తినలేం కదా అండి
అలాంటి వాళ్ళకి మీడియ గానే చేస్తాం
అవునా వెళ్ళితే
ఆ అండి
అంటే మీ మీకు కావాలంటే మీకు
మేము మీడియం మేము మీడియం గా చేసుకుంటాం మా ఫ్రెండ్స్ మరి మేము ఎప్పుడన్నా అవుట్ సైడ్కి వెళ్తే అట్లా పొలంలో మేము స్పైసి గా చేసుకుంటాం
పొలం కూడా పోతారా మీరు
ఆ పొలం అంటే మా ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ గెట్ టు గెదర్ అయినప్పుడు
ఓ నైస్ అయితే వీళ్ళంతా కలుస్తుంటారానా
వస్తుంటామండి అప్పుడప్పుడు
అవునా అయితే అలా అలాంటి టైమ్ లో అయితే మీరు కుక్ చేసుకుంటారు బయట అందరు
ఆ చేసుకుంటాం నేను చేస్తాను మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు నాకు
ఓ అవునా అయితే నైస్ అండి మంచిగా అయితే అందరు కలిసి బాగా చేసుకుంటారు మేము అట్లా ఏం లేదండి మేము మా ఇంట్లో మాత్రమే తప్ప ఇంకా బయటికే పొం పంపుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకి బాయ్స్ ఎంతైనా ఫ్రీడం కదండి ఎక్కువ
అట్లేం లేదండి మా అమ్మగాం తిడుతుంది ఎక్కువ తిరగద్దని
తిడతారా అమ్మగారు కూడా మిమ్మల్ని
ఆ తిడతారు ఎకువ తెరిగి తె
తీర్చుకున్నారూ అయితే మీరు కానీ
వాస్ చిన్నగా వినిపిస్తు
అవునా ఇప్పుడు
ఆ ఇప్పుడు క్లియర్గా
ఆ అంటే తిట్టించుకుంటుంటార అయితే అమ్మ దగ్గర
తట్టిచ్చుకుంటా అండి అమ్మాయి కదా తిట్టేది
అంతేలేండి అయితే ఇంకేం కుక్ చేస్తారండి నాన్ వెజ్ ఇలో చికెన్ ఒకటేనా
ఇంకా చికెన్ మటన్ ఎప్పుడు చేయలేదు చికెన్ ఎగ్ ఫ్రై అలా చేసుకుంటాం
ఎగ్ ఫ్రైడ్ రైస్ అట్లా గోబీ గోబీ రైస్ అట్లా చేసుకోరా అండి మీరు
ఆ నేనేం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది కావండి రాలండి
ఓ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు మాత్రమే చేసుకోవాలా అండి ఇంట్లో తినాలంటే చేసుకోవచ్చు కదండి గోబీలు కాగాని
కరెక్
ననేమా ద ఆ మ మీనింగ్ లోం చెప్పలేదండి నేనేమి అంటే అట్లా అడిగిన అంటే ఇంట్లో కాని చేసుకుొని తింటారు కదా ఇష్టం కదా గోబీ కొంతమందికి
కొంతమందికి మా ఇంట్లు ఇష్టం వేరు కా మి మ ఎక్కువ చేసుకోమ
అవునా అంటే గోబి తినదు ఎక్కువ
ఎక్కువ మేము ఎక్కువ చికెనే తిన్నా
ఓ ఎక్కువ నాన్ వెజ్ అమీర్ అయితే
ఆ అవునవును
ంచిల్ండి వార ఎన్ని సార్లు చేసుకుంటారండి డి వారనేకి నేను నాన్ వెజ్ ఎక్కువ వెజ్ అండి నాన్ వెజ్ ఏం కాదు
లే
రెండు కానీ ఎక్కువ ప వారానికి మూడు సార్లా ఓ న సడి వారనికి మూడు సార్లు వా మ మంచిదండి మేము ఆారానికి ఒకసారి కాదు ఫెస్టివల్ టైమ్ లో మాత్రం చేసుకుంటామండి మేము
ఏంది చికెనా
అవునండి ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రమే మేము ఇంట్లో చికెన్ చేసేది
ఫెస్టివల్ కి చికెన్ చేస్తారా మీరు
అంటే ఫెస్టివల్ కి ఫెస్టివల్ టైమ్ లో ఫెస్టివల్ మెయిన్ పడుగ రోజు కాకుండా నెక్స్ట్ టుడే వచ్చేసేది కర్రీ అంటే ల అట్ల అవునవును ఓ మీరు అంటే ఫెస్ట్ ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ రోజు అనుకున్నారా
ఆ అవునవును
లేదు లేదు అంటే మెయిన్ పండుగ రోజు కాకుండా ఆ రోజు అంతా స్వీట్స్ చేస్తాము నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా చికెన్ చేస్తాము
ఓకే ఓకే
మీరు మీరు చెయ్యారా మీ సైడ్ చెయ్యారా అట్లా
చేస్తామండి పడుగ బాగానే చేస్తాం నెక్స్ట్ రోజు కొంతమంది చేసుకుంటారు మేము ఎక్కువ సండే ప్లే చేసుకుంటాం ఆ
మా సైట్లండి మేముది చేసుకుంటాం
మీ వాయసు తనబడ్డా లో
ఇప్పుడు వన్పడుతు ందా
అప్పుడే అనిపిస్తుంది ఏం సల్లు మీరు పని చేయడం లేదా మొబైల్
మొబైల్ పని చేేస్తుంది కానీ కొంచెం కొంచెం నెట్వర్క్ అట్లా వెళతుంటది వస్తుంటదండి మాది విలేజ్ కదా కొంచెం పూరు అలా అంటే మీరు సిటీ లో ఉన్నారు కదండి అందు టవరా టవర్ లేదండి ఇంకా అంత అదృష్టం లేదు మా ఊరికి దగ్గర్లో టవర్లు ఎక్కడ లేవు ఎవరికి
సర్పంచ్కి
సర్పంచ్కి అయ్యో చెప్దామండి చెప్దాం ఇంకా అదొకటే బ్యాలెన్సు వాళ్ళకి చెప్పాలి ఇంకా చెప్దాం ఏం చేస్తారో చూద్దాం వాళ్ళు కాని
ఆ పెట్టిస్తారులేండి
వేసిస్తారంటారా కట్టిస్తారా టవరు అంత ఈజీ కదు కదండి మ చె మాటలతో చెప్పినంత ఈజీ కాదండి చేసేది
ఆ మీరు మాట్డితే చెప్పండి అతను చేసుకుంటలే
అవు ఎట్లాంటారా సరే అడి చెప్పి చూస్తా ఏం చేస్త తెర చద్దం మరి ఇంకేంటండి విశేషాలు
సరేలేండి నేను మరీ చేస్తాను నాకు కొంచెం వర్క్ ఉంది
అవునండి సరే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చె మీ వంటకాల గురించి మాతో షేర్ చేసుకున్నందుకు మాకి తెలియనివి కూడా తెలుసుకున్నాము
ఆ సరేనండి పర్లేదు
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఆ ఓకే
అదే అ లేడి బా అండి